హలో హాయ్
మంచిగా ఉన్నావా ఏం చేతన్నావ్ ఫుల్
ఎంత ఎక్కువ అంటే వరదలు గారినాయి ఇప్పటికే అప్పుడు ఫోన్ కట్ చేసినా కాంచి ఇప్పటికి వరదలు గారిపోయినాయి
ఇక్కడ ఒకసారి పడితే మంచుకుండా అని పిస్తది మస్తు ఉడుక పోతాంది అసలు
అహ మాకైతే మంచిగా ఉంది ఇప్పుడు చల్లగా ఇన్ని రోజులు అయితే మస్తు ఉడకపోసింది ఇండ్లు దగ్గర దగ్గర కదా హా ఊ ఇంకా తిన్నరా అన్నం
బామ వాళ్ళు పార్టీ చేసుకుంటారంట చికెన్ కర్రీ తెచ్చి చికెన్ తెచ్చిలు వండమని
ఆహా ఎందుకో గిప్పుడు ఎం పార్టీ నో
వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడే
హ
ఏదైనా పని మీద బయటికి పోతే వచ్చినంక పార్టీ చేసుకోవాల్సిందే వాళ్ళు
తే మా గర్ల్స్
బయటికి తీసుకు బయటికి తీసుకుపోయిన వాళ్ళు ఇస్తారు అన్నట్టు
ఆహా మంచిగా ఉంది అట్లయితే మనకు కూడా మంచి గుండు ఉండు దుకాణలకు పోయిన ఒళ్ళు ఏమన్నా కొనియాలే
హు బయటికి పోతే నేను ఒక్కదాన్నే ఉంటా కదా ఆ బావ ఇంట్లోనే కూర్చుందామని చెప్తే
ఉహు
తెచ్చిల్లు ఇగ ఇక్కడికే
హ మనకు పార్టీలో అయితేనయితే ఆ అక్క
వచ్చే జన్మల పుడదాం అబ్బాయిల లెక్క అసలు అబ్బాయిల్ల లెక్క పుట్టుడే కష్టం రా
అవును అన్ని ఆ పడలేం ఇగ అప్పుడు అది తేచ్చి ఆ వాళ్ళకే కష్టం లే
అదే
మనదేముంది ఒకజు పన్నికి పోకపోయినా కూడా దాటుతది వాళ్ళు పోకపోతే దా అసలు హు కానీ అందరు అంటారు ఆడల్లో పుట్టి వేస్టు మొగలోగానే పుట్టాల్సింది అట్లా మాట్లాడతాం ఆ మనకి ఎప్పుడ ఒక్కసారి అనిపిస్తుంది మొగోల్లలాగా పడితే అయిపో ఎందుకో ఈ ఆడోల్ల బతుకు అనిపిస్తుంది అది వాళ్ళకైతే ఎప్ప కాదే బా అరే ఆడోల్లమై పుడితే ఇంట్లోనే ఉందుమ్ కదా ఈ కష్టాలు ఉండకపోగదా మొత్తం కుటుంబాన్ని మనమే జ మోయాల్సి వస్తుంది అనిపిత్తది హు
నేను కూడా అప్పుడప్పుడు ఎందుకు పుట్టినా అనిపిస్తది ఆడపిల్ల లెక్క కానీ తర్వాత ఎమ్మటే వేరే ఆలోచన వస్తూనే ఉం తాది ఇట్లా కష్టపడాల అనే
నాకు అయితే ఇదే మంచిగా ఉన్నది ఆడోలాదే
ఇదే బెటర్ మరి చాలా
ఉ
కాకపోతే కొంతమంది లైఫ్ లు బాగుండవు
ఆ కొంతమంది ఆడల్లోగా పుట్టి ఎందుకు అనిపించినట్టు కూడా ఉంటాయి ఇట్లా మొన్న జరిగింది ఆ మొన్న జరిగింది ఇషు తావ వరి యూట్యూబ్ లా అదే ఆ చనిపోయింది కదా అమ్మాయి కడుపు ఆమె లాగానేయితే అట్లనే అనిపిస్తుది ఆడదాన్ని పుట్టకపోతే చచ్చిపోకపోనేమో
అసలు వాడు ఎందుకు ఎట్లామ చేయాలి ఎన్నో చేసుకోవాలి మళ్ళా కట్నం ఎందుకు అడగాలే
లవ్ చేసినోన్ కి కట్నం ఎందుకు మరి అప్పుడు తెలువదా వాని పెళ్లికి ముందు కట్నం ఈయరు లవ్ చేస్తే అని ఆయన కూడా వాళ్ళు బానే ఇచ్చిరు ఆ ఆ వన్ ఆల్ ఫుల్ ఇచ్చులు అసలు వీడు వీళ్ళ ఇంటికాన్నే ఉంటాడు ఇల్లు కూడా కట్
ఆ అదే రూమ్ లా కు అత్తే మం
ఉ ఆ రూమ్ ఇచ్చిలాట కొంచెం దగ్గరగా నా బిడ్డ కూడా మా ఊళ్లోనే ఉండాలన్నట్టు ఇల్లు కూడా కట్టిచిరు అంటేగావ్ ఆహా కాదు కాదు ఇట్లా ముగ్గు వోపి చ్చిరు అన్నట్టు వేరే పక్కన ముగ్గు పోపిచ్చిరు కొంచెం ఇట్లా తొవ్వి ఇలా కొంచెం సీకులు అవి వేసిరు అంతే ఇంకా కట్టలే
పైనకు పోకు ఈయల
ఆ వీళ్ళకు లేదు అక్క విధా వేరేటోళ్లకు ఉంది అంటే వీళ్ళ ఇక వీళ్ళు ఇప్పుడు ఆ చనిపోయిన ఆమె వల్ల అమ్మ వాళ్ళు మొత్తం ఏడుగురు
ఉ
తే ఒక ఆమె పెళ్లికి ముందే చనిపోయింది అన్నట్టు
హు
ఆ ఇంకొక ఆమె ఏమో మల్లన్న దేవుని పెళ్లి చేసుకుంది ఇగ బయట పెళ్లి చేసుకోలే
ఉ
ఆ ఇక దేవునికి ఉంది అట్లా ఇక మిగిలిన ఐదుగురికి ఇప్పుడు ఐదుగురు ఐదుగురుకి అందరు కొడుకులు కుట్టి ఇక విలుబిడ్డ అన్నట్టు చిన్నఆమె కు ఈమె చిన్నమే అంత ఆనందంగా గుడితే అట్ల అయింది
ఆ మస్తుగా కాలు కింద పెట్టకుండా పెంచిల్లుఅట
ఆ ఒక్కతి కదా మరి
నా పాణమే నాకైతే రోజు దాని మీదే వాడ దొరుగుతుంది సారా అది చూసిన కా నుంచి పాపం అక్కడ బొంద వెట్టిన కాడ ఇట్లా గోరం చేస్తారు వాళ్ళ అన్నలు
ఆ అక్కనే ఆమెకు బిర్యానీ ఇష్టం అని అన్ని ఆడికే తీసుకు పోతాళ్లు ఆడ మొత్తం ఇట్లా పందిరేసిల్లు నాప్ ముత్ తం పందిరి కూడా ఏసిల్లు ఆడ
ఎండ కొడుతుంది అని పైన ఆన్ తప్పిళ్ళు అవునా
వేపించుకున్నారా ఆమెయ్ పే ఫోటోలు అంతా
హార్ట్ పైన కూడా ఏపించుకున్నాడుగా
పైన పేరు ఇక్కడ హాట్ పైన బొమ్మ ఉ ఘోరం ఇప్పుడు వాడు కూడా మంచిగా లేడు అటగా హాస్పిటల్లో జాయిన్ చేసిరట
ఏడ పోతుంది మరి పాపం చేసిన కర్మాలు
ఆ చంపెత్తే అయిపోవిగా
వచ్చే వరకు నాకు కూడా ప్రశాంతంగా ఉండబుద్ది కాదు ఇక్కడ నాకు అది పానం అటే గుంజుతది
ఆ అందరు దాని గురించే మాట్లాడతాళ్ళు అసలు
అదే ఆ చిన్న పిల్ల కాదురా ఏం చూసింది ఇప్పుడే
ఆ ఇంకా మళ్ళ ఆ చిన్నపిల్లకో చిన్నపిల్ల పుట్టని పిల్లని చంపిండు
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉందంట కదా మళ్ళా దాంట్లో
ఆ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉందట వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసిరు ఇప్పుడు
పెద్ద క్రైమ్ చేసిర్రు అసలు వాళ్ళు మాత్రం
ఒకటే అంటే ఫస్ట్ ఆమె ఇప్పుడు కదు ఇంతకు ముందు కూడా ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే తీపిచ్చిండప్పుడు నేలప్పుడే
అవునా
ఆ పెళ్లయినంక రెండు నెలకైతే తీపించిండు ఆ పెళ్ళయిన రెండేళ్ళకే పెళ్ళైనన రెండేళ్లకే వాళ్ళకి ప్రెగ్నెంట్ వత్తే తీపిచ్చింర్రు తీపిచ్చిల్లు మళ్ళ ఇప్పుడైతే మళ్ళ ఇప్పుడు నాలుగు నెలకే కతం
అసలు ఇంత డౌట్ రాకుండా రీల్స్ ఎట్లా
ఆ రీల్స్ అసలు వాడు అసలు ఎట్లా మారిండో ఏమో మస్తు చూసుకునేది దాన్నీ మంచిగా చూసుకుది అంటే ఏమో వాడి లోపంల గేట్లు ఉందో కానీ మీదనైతే మంచిగానే ఉండేది
లోపల మంచిగా ఉన్న స్టార్టింగ్ మంచిగా ఉన్నా కూడా కొంతమంది మాటలు ఇంటే ఆగంగారు
మూడు నెలల ముందు అంటే ఇడి జరుగాక మూడు నెల్ల ముందు వీడియోలు చేసేది ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో రిలేషన్ ఉంది అని ఆ అమ్మాయి రీల్స్ చేసి పెట్టింది ఏడిచింది వాళ్ళ ఫ ఆ వాళ్ళ ఫ్యామిలీ అందరిని తీ తీసుకొచ్చి చెప్పింది గానీ ఇట్లా అయితది అనుకోలే అస్సలు
అదే
వాడు వాన్నీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి ఈ పోలీసు వాళ్ళ అంతకనేరీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేస్తే అయిపోతది కదా వాళ్లు కూడా ఆ అమ్మాయి అట్లా చేసురు
అట్లా చేదురు కానీ మల్ల వీళ్ళ వీళ్లు ప్లాన్ చేసినట్టు కదా
వీళ్ళు చేస్తాం అంటల్లు ఆ అంటల్లు వీళ్ళు వాన్ని ఇప్పుడు రెండు నెల్లు అల్లా ఉంచి మీరు బయటికి తోలినా కూడా ఆ రెండు నెల్లు తర్వాకి వాన్నీ మళ్ళ మేము కూడా వచ్చి రెంనెళ్లు బతుకుతామంటాళ్ళు మొన్న వాళ్ళ ఇంటికి పోయిళ్ళు కదా ఇల్లు తగలబెడతామని
వీన్ని చంపాలే వాని అమ్మాని చంపాలే వాళ్ళి ఇద్దరిని చంపుతేనన్న వాళ్ళ అన్నలు మారుతారేమో చూడాలి
ఆ మారుతారు ఇగ మారకపోతే వాళ్ళు ఏం చెతారు అయింది అందరికి మ అదేంది అందరూ
వాళ్ళకి పెళ్ళాలు ఉన్నారు అని తెలవదా మరి బాడకవులకు
ఆ వాళ్ళకు ఉన్నారు వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా
అదే
నాకైతే ఇగ అదే ఆలోచన తిరుగుతుందిరా
ఆ అసలు అసలు అది మర్చిపోదామన్నా కూడా ఇగా అవే వస్తానై అన్ని వీడియోలు కూడా
స్థానా నా కలలకు
పాపం అసలు అంత ఘోరంగా అసలు వాళ్ళు ఎట్లా ఏడుత్తాళ్ళు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన వాళ్ళు
మరి ఎట్లుంటది
పాపం మనకి తెలివనోలకే గి ఆ ఇగ తెల్వనోలకి మనకే గింత బాధనపితాందంటే ఇగ వాల్ తల్లి వాళ్ళు అసలు నిద్ద్ర పోతర
మళ్ళా వాళ్ళ అన్నయకి హార్ట్ ఎటాక్ ఉందంట కదా హార్ట్ ప్రాబ్లమ్ ఉంద
ఏమో అక్క మరి
వీర్ చెప్పిళు
వాడు మాత్రం వాడు మాత మాత్రం ముసలోడయే వరకు ఖచ్చితంగా బతకడు మద్యల్నే జతడు వాడు వాడు సంపినోడు
అసలు వాడిని ఇడిసిపెడతా అని ఆలోచన లేదు వీళ్ళకు
ఆ లేదు వీల్ ఆ ఆ మొన్న వాళ్ళ ఇంటికి ఇంక కోషి సంప్ ఇల్లు కాల పెడతామని పోయిర్రు కాని వద్దన్నారట పక్కనోళ్ళ ఇట్లా ఆస్తులు కరాబ్ జేతే ఏమొతది వాని ఏమన్నా చేయాల కదా అన్నారట
హ్మ్
అసలు వానికి వాళ్ళ అమ్మ ఎట్లా సపోర్ట్ చేసిందో ఏమో అది కూడా ఒక ఆడదే కదా కడుప్
దాన్ మ్
ఒక్క ప్రాణం అంటే ఏమో ఇగ వానికి ఏమనిపించిదో అనిపియొచ్చు గాని కడుపుతో ఉన్నదాన్ని కొట్టిండంటె అంటే వాడికి
ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా దానియే వత్తన్నాయ్ రా
అవును నా దాంట్లో కూడా అవే వత్తాన్నాయ్
ఉ వాళ్ళ వదినా ఈమె చానా క్లోజ్ రోజు పది పన్నెండు సార్లు పోయేదట వాళ్ళ ఇంటికి
ఆ అసల్ ఎట్లా ఎట్లా చేసిండో ఏమ్మో వాడు అంత మళ్ళీ ఆమ ఎంత అందంగా ఉండే అవి అందమైన ఫేస్ ని వాడు ఎట్లా చేసిండు
హ్మ్ అబా చనిపోయిన ఫేస్ చూయించితే మాత్రం అసలు పాణం కొట్టకపోతాంది ఆ ప్లేస్ లో ఒక్కసారిగా మన
వామ్మో చిన్న పినిస్ గుచ్చుకుంటే గాగిత్తత రాయి తలుగుతేనే ఒర్చుకోలేము
హ్మ్
వాడు మత్తుమందు ఎసి చంపిండంటే వాడు ఎంత ప్లాన్ చేసి ఉంటడో
మళ్ళా సౌండ్ ఒచ్చినా కూడా వా వాడు ఎంత మ్యానేజ్ జేసిండసలు
అసలు ఆడు మత్తుమందు ఇత్తంటే ఇది ఏం చేసింది
అది వాడు ఏమని చెప్పేసిండో
ఆ మళ్ళా అసలే వాడల్లా హాస్పిటల్ నాయే